ఉమ్ బావున్నావ
ఏం చేస్తున్నావు
ఇంద చత్తె బ ఇస్తావేమని చెప్పింది మాయమ్మ మా అమ్మ ఏం చేయదు
ఏంచేయని అని చెప్పిందా మీ అమ్మ
చెత్త దామని చెప్పింది
అఆ చత్త ఏమ చేసనావ్ ఏం అంటా
అంటే యన్న కూర చేసింది ఎందో రసం చేసింది
ఉహు
వేసి ముఖన్ కొట్టేసి ఉళ్లిిపాయ్
ఊహు ఉంటదా ద
ఆయ్
మిత్తనే దినరాలు కదే మే మిత్తనే దినరాలు కాదే కూలే బా తింటే బా తన్నోళ్ళకి ఏం చేస్తారు తిననొలకి ఏం చేస్తరు
మేమె బానే తింటాము అబ్బా బాగ చేసి పెడితే
ఆహ రాత్రి చికెన్ గద
చికేన్ చికెన్
సూసినార
తెచ్చినాం చేసినాం
ఏం ఒడియాలు ఒకటి అడ్జస్ట్ అయిపోవాలె కదా
ఊహు అంటే ఒక రోజు బా తిన్నామని ఇంకొ రోజు బాగ తినకన్నా ఉండాల
ఉహు నికా
చెప్పలా
ఏం చేస్తున్నారు ఎట్టెట్టున్నరు అందరు బాగున్నారా
హమ్ బాగున్నం మీరు
ఉ మీవలకి పోలీలు అడిగితివి చేసిలా వద్ద
హుమ్ చేసియ్ రేపు
వస్తరంట్న అంద్రు
ఆ వస్తారేమోలే వస్తార్ లే
వాళ్ళకేమన్నా పోలీలు అన్నీ తీసుకపోతావు వాళ్ళెప్పుడు నీకు తెచ్చిచ్చేది
వాల నేనా డేస్ కాల్ రా
అట్లాంటివా
హుమ్
హు ఆల్ తె ఒక్కడ్నన్న
ఏంగాలి నీకెంతగా
నీకు తెచ్చిసార్
మన్నా
అంతే ఎన్ గాల్ల
మన్న ఏరే పాప ఎత్తుకొని వచ్చింది నింప అందరి కోసమనిమ్ ఏందో రవ్వతో
వాళ్లేదో పాయసం చేస్తారు. రవ్వతో బాగా చేస్తారు. అది హు హ్ బాగునిందా ఉహ్మ్ బాగా చేస్తారు వాళ్ళు ముస్లిమ్స్ వళ్ళు
ఆఫం బాదంకాయలు కోసి వేస్ చ్చింది బాదం గింజలు ఉంటాయి కదా చిన్నగ చిన్నగ తరిగిప్ తరిగి వేసింది బాగుండాయి అవి
రవ్వతో జేస్తారు ఏందో పాయసమ జేస్ తరోల్లది లేదో ఒకటి వాళ్ళు ఇస్తే మనం ఇస్తే బాగుంటుంది. ఎప్పుడు మనమే ఇస్తే ఎట్లా
అరే అరే రే రే రే
హుమ్ ఇంగ్లీశ్లా
ఏమని
ఇంగ మీ ఊర్లో సంగతి
అమ్మా ఏం చేయ్లా
వర్షం మొన్న ఈడ బాగ జేసింది పూజ వాలింట్లా
అవునా
ఉ దేవుడివి ఏంటో కవర్లలో బట్లన్నీ ఉండయిడ
వాళ్ళవేనేమో
ఓగటేన ఒగటి
ఏటి ఇంగ ఉండాయ
అవ్వా దిండు కవర్లు ఇంటి పెట్టినంది దిండు కవర్లమ్మా ఏన్ని పెట్టిన ఏమో ఇవి చూసే ఉండ్ల తాతకి ఇచ్చి పరుచుకుంటాడు
తిన్లే
ఎప్పుడన్న ఇస్తా ఎప్పుడన్న ఇస్తా కోసుకోమను అయ్ ఇత్త ఎప్పుడూ ఆ మందం రగ్గు ఓటి పరుసుకుంటాంటాడు
అన్ని ఈపో అన్ని పాడు చేసి పడేస్తాడు అన్ని
హుమ్ వేరే అక్కా ఉతికేదకున్నారుగా నువ్వు మీ తమ్ముడు
హునా ఉత్కల ఉత్కల
మ్మ్ మీ పిన్ని కూడా ఏ సరుకులు సామాన్య ఫ్యాన్ ఫ్యాన్ తెచ్చేసింది స్టవ్లు గివులు
అ అన్ని అడ్డంమేమో అన్ని ఇ తెచ్చి ఏసేసింది
స్టవ్ కూడా ప్యాక్ చేసుకొచ్చేసింది అన్ని కొత్తవి పెట్టిందేమో మా
స్టవ్ తెచ్చింద్య
స్టవు కూడా ఉంది కదా
మ్మ్ హు
నేను చూసే ఉండ్ల ఇప్పుడు చూస్సాన
మ్మ్ హు
ఎంటీవెంటివో చెక్కలు దేవుని చెక్కలు స్టవులు అన్ని ఏసింది ఇంగ రేపు చికెన్ చేసుకోని వాడి ఫోటోలు పెట్టామంటే
పెట్టింటి
మ్మ్
వాడు పెట్టినాడులే చికెన్ రైస్ తిన్నాడంట అది పెట్టినాడు ఫోటో
వాడు కుళ్ళుకోడు అటు పడితే ఏటనుకున్నావు నువ్వు
కుళ్ళుకోళ్ళనే కదా పెట్టింది
అంటే వాళ్ళు కులుకున్నంము మనం ఆనందపడదామా
హ
బాగున్న కటా
ట రాత్రి అ
దేవ న కూతురు బాల్ గ తినుకుంటాం నా కోడలు వ నన్న ఊరు సాలా
హ
కనడ కనడ
కావాలనే పెట్నా
పెట్టు ను్ చికెన్ తినకుంటా మనకి ఫోటోలు పెట్టుకుంటాం ఆ ఫోటోలు తింటాడా వాడు
ఏమా నవ్వే అవి కూడా టేస్ట్ గానే ఉంటాయి
ఇదిదలే హ హోటల్లో చికెన్ గు టేస్ట్గా ఉంటుందని నీ మాట నీవే చెప్రంది ఇప్పుడు ఇన్న
స్ వాడికి పచ్చిపోలే విడంగా
ఆ హలో ఏందో చెప్పు
ఇసారి వనకి చేసి పెడతా ఇంటికి వచ్చినప్పుడు
బాగా దసి పెట్టు వరికే బా మ చెరలు బలే చేసిందనల వినాయణే బాళ కలవరిస్తాన్నాడు అస్ అంటాడు అంటాడు ఎందుకున్నాడు నవ ఉంద అక్ష పక్కన న డు
అ
పన్న పక్కన అంటాడు
ఏమో ఏమో ఏం పడి డలుగ నిను చెప్పినాడా
ఏం చెప్పలేదే చెప్పడా ఎప్పట తల్లికునింది ఏం చెప్పండి ఎవ ఎప్ప బుధి బూట్టినప్పు ఆరు నలలు సంవత్సరనికి మూడు నెలకు వాళ్ళొత్తారు ఆ అప్పుటికప్పుడు చెప్పడు వాడు ఎప్పుడూ చెప్పడు వాడి జీవితంలో నెల ఉంటే వచ్చేస్తాడు
ఊ మళ్ళా పోతాండ్లా ఉంటాడేం ఇంట్లో మళ్ళా పోతాండ్లా ఉంటాడేం ఇంట్లో
ఊ ఉంటా ఉంటా ఉంటే ఉంటాడు
నెలనా
ఊ
ఊహూ
ఇంగా పనులన్నీ ఐనాయా చెత్తలవి తోసాలంటివి తోస్తివా
ఇయిలా
ఎ సోమవారం స్నానం ఉంచ దీపా గట్టు
పెట్టుకుతారా వచ్చి నేను ఎందు కుడతా
ఊ
ఆ దానికోసమే ఉన్నట్టుండాలి నీ ఇంట్లో ఉన్న మూడు రోజులు ఉంటే ఇంట్లో మూడు రోజులు పనులేనా
ఉటా
ఇంగిటా ఇంగిటా నా ఎవడ ఎప్పుడ కాలేజ్ రాంట
నా వచ్చ అమ్మ నాకు బా పెసిడుు పడుకుందు బయట పడుకోకు లే
ఇంట్లో ఉన్నప్పుడు ఇంటికి వచ్చిన అప్పుడున్నా
మ వచ్చ నెగల్ నల రాజ చేడం
ఆ
నా కోడు సుధననికి గింజల
నెర్స్కండి నువ్వే హడే ఉరోదా
అ ఉంగ వార ఉంటా నా ఇప్పుడే
ఆ
ఉపో వాళ ఉంట ఇడ
ఇం
భాలవాసా సంటపుదాన్
అవుదు అవుదు మాకు ప్రశాంతంగా ఉంటుంది
ఆ ప్రశాంతంగా చేస్కొ తీ ఉన్నండడి నా ఎలా కుటురుద్రు
లేగంటేనే అన్నిీ బాగా జరుగుతాయి నువ్వు ఉంటే ఉంటేదే నే అది ఇది అది ఇది అని ఉంటుంది
మీఠాసకు బాగా అన్నం పెట్టి మీఠాసను బాగా చూసుకోండి మీ తాతకు అన్నం పెట్టి మీ తాతని బాగా చూసుకొని బాగా చేసుకుొని తినండి
హ్మ్మ్ హ్మ్మ్
వా
చెప్పల్
రా రా టకను
ఆ పెట్టిన
అ మరిచపోకుంటయ ఎప్ప కొర
ఆ
హ్మ్మ్ అనునికి టయానికి నూరు టయాను తింటూ ఉండు
ఆ సరే సరే సరే అయితే ఉంటా
ఆ సరే